హలో
ఇం పడుతుంద అండి నా వాయసు
ఆ వినిపిస్తుందండి మా వయిసు వినపడుతుందా
ఆ వినిపిస్తుంది
బాగున్నారా
బాగున్నా అండి మీరు బాగున్నారా
బాగున్నానండి ఏం చేస్తున్నారు
నేనా ఇప్పుడే తిన్నాను కూర్చున్నానండి ఊరికే చల్లగాలికి
బయటకి కుచున్నారా ఎండ కదండి ఇంత ఎండలో బయట కూర్చున్నారా
అంటే మా ఇంటి ముందు రా చెట్లు ఉన్నాయి చెట్ల కింద కూర్చోం
ఓ అవునా ఓకే ఓకే నేను ఏం లేదండి రేపు పండగ కదా శ్రీరామ్ నవమి సో అందుకే ఇల్లంతా క్లీన్ చేస్తున్నానండి నేను మా అమ్మ
ఒకే మీ ఊర్లో బాగ చేస్తారండి శ్రీరామ నవమి
శ్రీరామనమి అంటే ఊర్లో కాకుండా ఇంట్లో బాగా చేసుకుంటారు అందరు వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారండి అంటే రాముని అంటే అవునండి ఇ చేస్తారు నాకు మర్చిపోయినను చూడండి అవును టెంపుల్ ఉంది మా ఊర్లో ఒక దగ్గర అక్కడ అందరు అక్కడ కలిసి పాంకము మళ్ళీ అదేమో ఇంకొక ఏదో ఇస్తారండి నాకు గుర్తు రావట్లేదు కాని పంకతో తోడుగా ఏదో ఒకటి ఇస్తారు తెలుస అండి మీకు అ ఆ పెసర బ్యాళ్లతో చేస్తారు చూడండి తెలుస మీకు దాన్ పేరేమన్నా
తెలీదు నాకి అది తెలుసు పేసర్ బ్యాల్తో ఇస్తారా అంతే
అవున ఓ అది మీకు తెలుసా కానీ దాన్ని ఏమంటారో తెలుదా మీకు గాని
ఆ తెలిదు తెలిదు
అది ఇస్తారండి అందరికి పంచుతారు వచ్చుండే వాళ్ళకదరికి బాగా చేస్తారండి మా ఊర్లో మీ ఊర్లో అండి
మా ఊర్లో గాని బాగనే చేస్తారండి మా ఇంటి దగ్గరే టెంపుల్ ఉంది ఒకే మేము దాంట్లో వెళ్ళి ప్రసాదం పంచేది మేమే మా ఇంట్లోనే పానకం చేసుకొని పోయి ఇచ్చేది చేస్తాం
ఓ మీరు అట్ల చేస్తార ఒకే
ఆ అవునం అన్నదానం అన్ మా ఊర్లో అన్నదానం అందరు డబ్బులేసుకొని అందరు
ఓ అన్నదనం అన్నదనం కూడ చేస్తార
ఆ చేస్తము మేమే ఊర్లో వాళ్ళంత డబ్బులేసుకొని బాగ చేసి పేదవాళ్ళకి ఇట్ల దారిన వెళ్ళే వాళ్ళకి అందరికీ ఇస్తాం
ఓ అవునండి నైస్ అండి మంచిది అయితే మా దాంట్లో అన్నదనం లేని ఉండవు కనీ జస్ట్ అట్ల పాంకం పంచుతరు
మా ఇంటి దగ్గర కాని పానకం పానకంతో పాటి మజ్జిగ కూడిస్తారండి ఇప్పుడు ఎండాకాలం కదా సో శ్రీరామనవమి ఎప్పుడు ఎండ సో పానకంతో పాటు మజ్జిగ్ కూడా ఇస్తారు
మజ్జిగ మజ్జిగిస్తారా పానకంతో పాటు
అ అంటే ఎండకాలం కదండి
ఆహా ఓ అందుకిస్తరా ఓ ఓ కే ఒకే మళ్ళీ ఇంకె పండుగలు బాగ్ చేస్కుటరండి మీ సైడ్
మా ఇంటిగ్గర అన్ని బాగా చేస్తారండి ఉగాది మన్న ఉగాది అయింది కదా ఉగాది కూడా చాలా బాగా చేస్
చల బాగ చేస్తరా
ఆ
మరి బాగా ఎంజాయ్ చేస్తరా ఉగాది పండగ రోజ
ఆ చేసామండి బాగనే మా ఊర్లో అయితే శ్రీరామనవమి ఎక్కువ చేస్తారు ఎందుకంటే మా
హలో మీ వాయిస్ విన్పడడ్ లేదు కొంచెం గట్టిగ్ మాట్లాడతారా
ఇప్పుడినిపిస్తుంద
ఆ ఇప్పుడు వినిపిస్తుంది చెప్పం
ఆ మా ఊర్లో శ్రీరామ రాముడు గుడి ఉంది సో శ్రీరామనమి బాగా చేస్తారు
ఓహ్ అవునా అంటే మీ ఊరు సైడ్ అంతా రాముల్ని ఊరే అంటే ఊరేగింపు చేయరా అ
ఆ చేస్తారు చేస్తారండి ఆ ఊరేగింపు అంతా చేసి ముందు రోజు ఊరేగింపు చేసి మరి నెక్స్ట్ రోజు గుడిలో సీతారాముల కళ్యాణం చేస్తారు
ఓ సీతారాముల కళ్యాణం కూడా చేస్తారా బాగుంటది కదండి మరి పోతారా మీరు చూసేకి
ఆ వెళ్తామండి పొద్దున్నే ఉండి దానికంటూ ఒ సమయం ఉంటుంది ఊర్లో పంతలు గారు చెప్తారు అందరికి ఈ సమయానికి అయిపోతుందని సో అంత లోపల అందరు వెళ్ళి చూసుకొని దాని తర్వాత భోజనం అన్నదానం అందరికి చేస్తాము స్టార్ట్ చేస్తాం
ఓకే అయితే మీ ఊర్లో బాగానే చేస్తారనమాట ఇట్లా ఊరేగింపులు అన్నదానాలు
బానే జెస్తా స్తారండి
నైస్ అండి మా ఊరు సైడ్ మళ్ళీ అంతేం లేదండి మళ్ళీ మీ ఊరు సైడ్ చేసినంతాగ ఏం చేయ్యరు జస్ట్ మా ఊరిలో గుడికి పూజ చేసేసి ఇట్లా పానాకాలు చ
మీ వాయిస్ గాని లోగా వినిపిస్తుంది సరిగ్గా వినిపయడం లేదు
అవునా ఇప్పుడు
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఊ అదే మా మీ ఊర్నానే చాలా బాగా చేస్తారు అని అన్నా అయితే మీరు అంటే కొత్త బట్టలు కొనుక్కుంటారా అండి పండగ టైంకి
ఆ కొనుకున్నా అండి ఉగాదికి ఉగాది ముందు రోజే రెండు జతలు కొనుకున్నాను ఉగాదికి ఒకటి శ్రీరామనమికి ఒకటి
ఓ అవునా ఉగ్ శ్రీరాం నవమికి క కూడా తీసుకు కుంటారండి మీరైతే
ఆ తీసుకుంటాం అండి నేను యాక్చువల్ గా సిటీలో ఉంటాను సో ఇక్కడ బాగా మా ఊర్లో బాగా జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వస్తాండి పండగకి
ఓకే మేము జస్ట్ ఉగాది కి మాత్రమే అండి కొత్త బట్టలు శ్రీరామనవమికి అంతా ఏం తీసుకోమండి
ఆ వల్గాయో రు చేసుకోరు కానీ మా ఊర్లో బాగా చేస్తారు కాబట్టి మేము ఎక్కువ పాటిస్తాము
అవునా నైస్ అండి అయితే రేపు మళ్ళీ రేపు రేపటికిన్నీ చేస్తున్నారండి మీ ఊర్లో సీతారాముల్ని అన్ని కార్యక్రమాలన్నీ మొదలు పెట్టి కాదండి అన్ని కార్యక్రమాలు మొదలు పెట్ సరే ఆంటీ
ఆ పెట్టినారా మీరు
మరి మీరు పోలేదా అండి
ఆ ఇంతవరకు చేసి వచ్చా నండి సాలె అయిపోయింది కొంచెం పనుకొని విశ్రాంతి తీసుకొనీ అంటే పొద్దున్న నుంచి చేస్తానే ఉన్నాను
ఓ అవునా పొద్దున్న నుంచి చేస్ తర అక్కడే
ఆ పొద్దు నుంచి చేసి వచ్చాను తినేసి కొంచె సేపు పనుకొని మళ్ళీ వెెళ్ళం
మళ్ళీ పోవాలా
ఆ మరీ వెళ్ళాలండి ఇంకా ముందర సేమ్యాను అంతే కట్సి పూలు కట్టి మా మూడు ఆకులు అన్ని కట్టారు లే
ఓ అన్ని టెంపుల్ దగ్గరా డెకరేషన్ చేస్తున్నారా
ఆ డెకరేషన్ చేస్తుం అలాగే ఇంకా మార్కెట్కి వెళ్ళి పూలు సరుకులు అన్ని తేవాలి
ఓ ఇంకా సరుకులు అవేమి తె తేలేదా మీరంటే రేపటీ అన్నదనానికి
లేదు ఇంకా తాలేదు అండి ఇప్పుడు నైట్ అంతా తెస్తాము నైట్ లోపల
అవునా మీ ఫ్రెండ్స్ ఎవరు లేరా నీకు తోడుగా
ఉన్నారండి చాలా మంది ఉన్నారు
చాలా మంది ఉన్నారా
ఆ
అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నామాట ఫ్రెండ్స్ తో
ఆ చేస్తామండి బాగానే ఎప్పుడో కదా మేము కలిసి ఆ మేము ఎక్కువ అందరూ సిటీస్ లోనే ఎక్కువ వాళ్ళు ఉంటారు ఇలా పండుగలకి అందరం కలుస్తాము కాబట్టి పండక్కీ బాగా ఎంజాయ్ చేస్తాం
అయితే బాగా జరుపుకుంటారా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ తో టెంపుల్ విజిటింగ్ ఉంటే మెలండి మా ఫ్రెండ్స్ లే లేరు ఎవరు లేరండి ఇక్కడ
మా ఊరుకి రాండి మీరూగాని
ఆ వద్దామండి వద్దాం ఎట్లాలేండి పిలిచినారు చాలా థ్యాంక్స్ అండి పిలిచినందుకు
పిలుస్తామండి దానిలో ఏముంది అంటే అంతా అయిపోయినాక పిలుద్దాం అనుకోండి
అవునా అంత అయిపోయినాక పిలుద్దాం అనుకున్నారా
పూజ అంతా అయిపోయినంకా కాదండి నేను మాట్లాడేది కాల్ కాల్ అయి ఇగ ఆప్పుడు పిలుద్దాం అనుకున్నా
అవునా కేక్ కట్ చేస్తా అనగానే పిలుద్దాం అనుకున్నారా ఏమి
హ్ హా లేదు లేదు
హా
రండి మా ఊరికి మీరు మీ అమ్మగారు మీకీ ఇక అందరు చెల్లిళ్లు ఎవరైనా ఉంటే వాళ్నని పిలుచుకొనిరా
పిలుచుకొని వస్తానండి పిలుచుకొని వస్తా మా ఇంట్లో వాళ్ళని అందరినీ పిలుచుకొని వస్తానండి
ఆ పిలుచుకొని రండి బాగా చేస్తా వస్తారా అండి గట్టమ్మ మా ఊర్లో మీకు నచ్చుతుంది బాగా
అంటారా
ఆ
మీ ఫ్రెండ్స్ ని ఎవరిని పిలిచలేదా అండి ఇంకా అంటే మీ ఓల్డ్ ఫ్రెండ్స్ అంటే డిగ్రీలో అట్లుంటారు కదా వాళ్ళని
పీల్చా అండి నాకు అంత ఊర్లోనే ఫ్రెండ్స్ ఒకరు ఇద్దరు ఉన్నారు ఆ
ఆ అంటే కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా
ఆ వీళ్ళే కాలేజ్ ఫ్రెండ్స్ ఊర్ ఫ్రెండ్స్ అంతా వీ
అవునా! ఊరు ఫ్రెండ్సే కాలేజ్ ఫ్రెండ్సే వావ్ వా ఎంత బాగుందండి. మీదే,
ఆ ఒకరో ఇద్దరో ఎక్సట్రాగా పరిచమయ్యారు. సో వాళ్లని పిలిచం, వస్తారు వాళ్లు.
ఓ అందు దురోస్తారు అయితే
మా ఊర్లో మర్యాదలు బాగా చేస్తారండి. మీరు రాండి ఒకసారి చూద్దురు.
సరే అండి ఖచ్చితంగా వస్తా అండి విజిట్ చేస్తా అండి వచ్చి మీ మీ ఊరిని మళ్ళీ మీ ఊర్లో ఉండే టెంపుల్ని పల్లి మీరు పిండి వంటలు లే చేస్తారాండి పండుగ రోజు
పండగ రోజు ఎం చెయ్యం. పా ఇంట్లో ఏం చేయము అంతా ఇంకా గుడి దేగ్గరే కదా!
ఓకే ఓకే అంటే అ ఇప్పుడు అంటే ఇంట్లో చెయ్యరా మీరు పిండి వంట్లని తెదో కుడాల్లో ఏదంటే ఓలిగలో
ద్భుతమైన స్వీట్ చేసుకుంటాం ఇంట్లో
ఓ అవునా ఇంకంతం పూజ దగ్గరే
ఆ అంత అక్కడే
య ఓ క్కె క్యా మా సైడ్ మేము. ఓలిగలు, కుడాలు, అప్పడాలు అన్ని బాగా చేసుకుంటామ్ తీనేవైతే బాగ్ చేసుకుంటమండి అన్ని కనీలా
మాకు అట్లే, ఇంకా ఈవెనింగ్ సాయంత్రం అయితే పుట్లబడి జరుగుతుంది.
ఓ అవునా, అవును జాతరలాగా జర జరపరాండి. మీ ఊర్లో, అంటే లైక్ అంటే ఇది పెడతారు చూడండి అంటే కొన్ని అంగడీలు లేసి బొమ్మల్వి జైయింట్ వీల్స్ వి అట్లాంటివన్నీ చేస్త అట్లా చెయ్యార మళ్ళీ అవున మా సైడ్ చేస్తామండి ఒక్క పండుగ రోజు
ఒకే మాకు శ్రీరామనవమికి అట్లా చేయ్యము, గాని వేరే జాతరకి చేస్తాము.
ఓహో సపరేట్ వేరే దనికి చేస్తారు మ్మ్ అయితే మీ పండగ ఆచారాలన్నీ సంప్రదాయాలన్నీ ఇలా అనమాట శ్రీరామ్ నవమికి ప్రిపరేషన్ అ
ఆ అవునండి
హ్మ్ హు
మీరు మా ఊరికి తప్పకుండా రండి
ఓ ఖచ్చితంగ వస్తాండి ఖచ్చితంగా మీరి ఇంతగా పిలిచినాగా రా కుండా ఉంటామా ఏమి
ఆ సరే అండి నేన్ డ్రస్ పెడతాను నేను విశ్రాంతి తీసుకొని మరీ చేస్తాను
ఒకే అండి
ఆ సరే
బాయ్